నియలా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
బాగున్నానండి
ఏం చేస్తా
తిన్నారా నేనే ఖాళీగానే ఉన్నానండి
తిన్నమండి ఆఫ్టర్నూన్ మీరు తిన్నారా
తిన్నామండి ఏం కర్రి చేసుకున్నారు
మాది ఈ రోజు తోటకుర రండి మీరేం చేశారు
పాది ఈ రోజు టమాటా అండి
వు ఎట్లా చేస్తారో కొంచెం చెప్తారా మాట కర్రీ మీ స్టైల్లో
మా స్టయిల్ లోన
హ్మ్మ్
ముందు టమాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రెష్గా కడిగేసు కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఆ ఇష్టం అంటే పచ్చిమిర్చిగా కూడా వేసుకోవచ్చు వాటిని కూడా కట్ చేసుకోవాలి కాళ్యామాకు కొత్మీర పుదీనా కూడా కొద్ది కొద్దిగా తెంపుకోవాలి ఇంట్లో మనం పెంచుకుంటే డైరెక్ట్ గా తెంపుకొని వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసుకోవాలి తర్వాత ఏదన్నా ఒక ఆ బౌల్ గానీ ఏదన్నా తీసుకొని మనం గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్ పోపు దినుసులు అన్ని వేసుకోవాలి అవి కొంచెం వేగాక అల్లం వేసుకోవాలి అది కూడా కొంచెం వేగ వేగినాక ఆ మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఆనియన్స్ ఆకులు కరివేపాకు కొత్మీర పుదీనా అవన్నీ వేసుకోవాలి అవి కూడా కొంచెం గోల్డె గోల్డెన్ కలర్ లో వచ్చాక టమాటాస్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక అది ఉడికిన తర్వాత కొంచెం కారం పసుపు అన్ని వేసుకుంటే చాలు కర్ర్రి అయిపోతుంది ఇదేనండి ప్రాసెస్
బాగుంది
మీరెలా చేసుకున్నారు తోటకూర కర్రీ
మేమా ఫస్ట్ తోటకూర వచ్చింది తీసుకున్నాము తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి
ఓకే
కొన్ని కొన్ని ఆకులు ఖరాబ్ అయి ఉంటాయి కదా అన్ని నీ ట్ గా చూసుకని కట్ చేసుకోవాలి తర్వాత మంచిగా వాష్ చేసు కోవాలి లేకపోతే మట్టి ఉంటది కదా మంచిగా వాష్ చేసుకోవాలి పాయలు తీసుకోవాలి కదండి ఒక ఒక గడ్డ సరిపోతది ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు
మ్మ్
ఒక్క గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో కరేపాకు కరివేపాకు జీలకర, ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఆఎల్లిపాయలు తీసుకున్నాం కదా ఎల్లిపాయలు తీసుకో అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి
మ్మ్
తోటకూర వేసుకొని ఆ మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకొని కొందరేమో ఓన్లీ పచ్చిమిర్చి తోట వేసుకుంటారు పచ్చిమిర్చి, ఎండుమిర్చ్ ఏమన్న కారం వేసుకుంటే వేసుకోవచ్చు మేము కొంచెం కారం వేసుకున్నాం తరవాతే బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది ఉడకాలి
మీరు ప్రాసెస్ చాలా బాగా చెప్తున్నారండి
థ్యాంక్ యూ అండి
మీరు ఎక్కువగా బయట తింటారా లే కపోతే ఇంట్లోనే వండుకొని తింటారా
నేను ఎక్కువ ఇంట్లోనే ఎప్పుడన్న బయటకి వెళ్ళినప్పుడు అంతే మీరు
మేము కూడా ఇంట్లోనే తింటామండి మాకైతే ఇంట్లోనే తోట ఉంది తోటలో నుంచి డైరెక్ట్ గా తెంపుకొని వండుకుంటాం
ఆ ఏమేం పెంచుతారండి అంటే మీ తోటలో
ఆ ఆకుకూరలు, తోటకూర, పాలకూర మునక్కాయా టమాటా, పచ్చిమిర్చి ఇంకా ఫ్రూట్స్, ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయి ఫ్రూట్స్ కూడా ఉంటాయండి పెంచుకుంటాం ఫ్రూట్స్ కూడా సపోటా ఇప్పుడైతే సపోటాస్ కాస్తున్నాయ్ దానిమ్మకాయ చెట్టు ఉంది ఆ జామకాయ చెట్టు కూడా ఉంది చాలా వరకు ఇంట్లో ఇంట్లోవే వండుకుంటాము ఫ్రూట్స్ కూడా ఇంట్లోవే తింటాము
రేట్ బాగుందండి మీ
మీరు కూడా ట్రై చేయండి
ఆ ఓకే అండి మా ఇంట్లో అంతకు ముందు తోటకూర ఉండేవి ఇప్పుడు లేవు
మీరు వంట చేయడం, ఎప్పటి నుంచి నేర్చుకున్నారండి?
నేనా ఓకా టూ త్రీ ఇయర్స్
వోవర్ నేర్పించారు మీకు?
మా మమ్మీ
అవునా నైస్
మీరు మీరిది చేస్తారా నేర్చుకున్నారా?
అప్పుడప్పుడు, నాకు మా మమ్మీ నేర్పించిన్ది.
ఏ ఏ కర్రీ నేర్చుకున్నారు ఎక్కువగా?
ఎక్కువ అయితే వండింది. టమాటా, బెండకాయ
ఉమ్ నార్మల్ స్టార్టింగ్లో ఎగ్గు కర్రీ చెప్తారనుకున్నా. ఆల్మోస్ట్ అందరదే చేస్తారు గద్
ఆ ఎగ్ అయితే రాదు నాకు.
అవునా
నాన్ వెజ్ అయితే ఏ స ఏం వండాను. ఓన్లీ వెజే ఓ అ అంటే తింటాం. కానీ నేన్ చెయ్యను.
ఆ మమీ చేస్తారా?
ఆ
ఏది ఇష్టంగా తింటారండి?
నేను ఎక్కువ ఇష్టపడి తినేదంటే. బిర్యానీ, ఆకుకూరలు, ఫ్రైస్ ఇవి నాకు ఇష్టం. మీరు మీకు?
నార్మల్గా చికెన్ బిర్యానీ ఫస్ట్ ప్లేస్, ఇగాన్ని వెజిటబుల్స్. ఈ వెజిటేబుల్ కర్రీ ఏదైనా ఒకే
మీకు నాకు సేమ్ ఫస్ట్ ప్లస్ చికెన్ బిర్యానీయే. మీరు ఎక్కువగా ఏ వంటలు చేస్తారు?
ప్చ్ నేనా పుస్సా ఎప్పుడో ఒకసారి చేస్తా, చేసినప్పుడు ఉమ్ చేస్తది
ఆహా మీరు మీరు వంట చేసేటప్పుడు. మీకు చాలా కష్టంగా, ఇబ్బంద్ ది అనిపించిన పని
కట్ చేసుకోవడం. వెజిటేబుల్స్
ఆ
ఆ మీకుడాదేనా?
ఆ లేదు. ఆయిల్లో వేసేటప్పుడు అది పైకి చిల్లుతుంది గదా.
అది ఇగ అలవాటయిపోతది గాదా. చేస్తా ఉంటే
మీరు కొత్త వంటకాలు ఎలా నేర్చుకుంటారు.
కొన్ని మమ్మీ, కొన్ని ఏమో మనం యూట్యూబ్లో ఏమన్నా కొత్తగా చూస్తే, ట్రై చేయాలని,
యూట్యూబ్ ద్వారా చాలా వంటలు నేర్చుకోవచ్చు.
అవును రీసెంట్గానేన్ కేక్స్ ప్రిపేర్ చేసాను. ఆ
మీరు వంట చేసేటప్పుడు, మసాలాలు ఎక్కువగా వాడతారా?
ఆ లేదండి. నాన్ వెజ్కి మసాలాలు ఎక్కువేస్తాం. నార్మల్ సాత్విక్ ఫుడే మీరు వేసుకుంటారా? మసాలాలు.
మేం ఎక్కువ మసాలాలు వాడామండి.
తక్కువ్నే. ఆ ఇగ నాన్ వెజ్గాయితే నార్మల్గా ఇగా మసాలాల్ వేసుకుంటం.
ఆ ఎక్కువగా పచ్చిమిర్చి వాడతారా లేకపోతే పొడి కారం వాడతారా
ఉప్పు కారమే
పచ్చిమిర్చి అయితే ఎక్కువ తింటే తగ్గ వస్తుందని విన్నాను నేనైతే
అవున జస్ట్ పోప్ కోసం ఒకటి రెండంతే ఎక్కువ కారం
వెళ్ళుల్లి ఎక్కువ మేము పచ్చిమిర్చి బ అప్పుడప్పుడు వాడతాము ఎక్కువగా అయితే పొడికారం వాడుతాము
ఆహా
ఎక్ మీరు ఎక్కువగా చేసే పప్పులేంటి
కందిపప్పు
హాలీమ్ సుహారి
కందిీపప్పు
ప్రాసెస్ చెప్తారా
ప్రాసెసా మనం కందిపప్పు తీసుకో ఒక గ్లాసు
ఆ చిన్న గ్లాసా పెద్ద గ్లాసా
అంటే మన ఇంట్లో మెంబర్స్ని బట్టి ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి వాటర్ తాగే గ్లాస్ తీసుకొని నాన్బెట్టుకోవాలి కొద్దిగసేపు
ఆ
అది బాగా వాష్ చేసుకోవాలే ఒక ఫిఫ్టీ టైంస్ తర్వాత ఉమ్ పప్పుంటే నార్మల్గా ఎల్లిపాయలు వేసుకుంటే బాగుంటది ఎల్లిపాయలు తీసుకోవాలి పప్పులో కూడా రెండు మూడు ర కాల్ చేస్కుంటాం అంటే ఆ డైరెక్ట్ పప్పు ఉడుకపెట్టిన తర్వాతపోపేస్తాం అది పల్సటి పప్పు ఇది లేదంటే డైరెక్ట్ ట్టు పోపేసి చేస్తం నీకేది కావాలి
పోపుది కావాలి
ఆ ఫస్ట్ మనం పప్పు ఉడకబెట్టుకోవలి ఈ నానబెట్న పప్పు కట్టుకున్నాం కదా దాన్ని కుక్కర్లో విజిల్ పెట్టుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకి వాటర్ పోసి అది ఉడికిన తర్వాత మనం దాన్లో